అ హా హలో
ఏమైందండి పూజ జరుగుతుందా మెమ్ ముంగట
అవునండి భజన్ భజన నడుస్తందండి భజనా భజన నాడుస్తాంది అండి ఆ
యయిట్ థర్టీ అవుతుందండి ఆ
మరి వెళ్తారా అడి మేరు అడాగ పూజ కా
వెళ్ళమండి
వెళ్లారా సరే మరి వెళ్తారేమోని మేము అనుకున్నాం
వెళ్ళమండి
పూజ బాగానేనా ఏనొస్తుంది
ఆ
పూజ బాగా ఏనొస్తుంది అంటున్నా
ఆ ఎనోత్సందండి అ హాలో ఆ
ఆ ఆ
క క
ఏమ్జేస్తూరు అన్న
ఏం లేదండి వట్టిగనే ఉన్నాం భజన నాడాస్తది ఆ ఇ
అవు బాగానే ఇనస్తుంది
మీరు తిన్నారాండి
ఆ
మీరు తిన్నారా
ఏ మేమూతినమండి ఇప్పుడు ఇ మాది వన్ టైం ఓన్లీ తిండి ఫంక్షన్ కు వెళ్ళాము మటన్ తిన్నాము తినక మళ్ళీ తినడం కుదరదు తిన్లేమ్ము ఇగా తినం మనం మీరు మరి హలో హాలో హాలో హలో హలో నడుతంది కానీ హలో హలో హలో ఇనస్తలేదాండి ఆ